మాయి బొమ్మలు
హలో
అమ్మాయి బొమ్మొచ్చింది
అంగ అమ్మాయి బొమ్మ అబ్బాయిల బొమ్మ వచ్చదా నీవు అమ్మవే గదా
బ్బాయి కాబట్టి అబ్బాయి బొమ్మ వస్తుంది
ఓకే నాదా మీదంటే అమని ఏమో నాకేం తెలుసు నాకు ఏమో హు అది మనం ఏమన్నా సెలక్ట్ చేసుకోలా అవసరంలా అదేం లేదు కదా
అది మనం అద ఏమో తెలీదు నాకు కొంచెం అమ్మాయి బామ్ మొస్తేద అని అడిన
నీద ఒకకే పావున త మాట్లాడాల సాయ
ఆ నీదేదో ఇ ఆ పిల్ల చుత్ి మా నువ్వేం మాట్లాడాల్సిన అవసరమే లేదు అసలు ఆ పిల్లే వాగుతా ఉంటుంది నువ్వు ఆ రెండు మూడు సార్లు అంటే నువ్వు కూడా ఈక్వల్ గా మాట్లా అడాలి అప్పుడు చెప్పందా క్రికెట్ లైక్ సౌదీ అంతే అంత లలోర మాట్లాడు
ఆ రాణి మా ఏము ఆ పాప అంటే నేను తద మాట్లాడింది లేదు కా పాపతో
ఆ అదే చెప్పింది నాకు ఇంచోపు నాకు చెయన్ అన్నాడంట నాతో ఏం మాట్లాడాలి అన్నాడంట కానేసి అనింది అదే ఏ అప్ప్లె చెప్పినావు కదా నేరంలోకి నేమ్స్ యూజ్ చేయ్యకూడదు ఇంట్ల అందుకే గమ్మునున్న
ఏ మా అన్న నీ పేరు ఉద్యోగులు అమ్మ అమెన అప్పటి నుంచి చెప్పచ్చు కదా నేను అప్పటి నుంచి పిలుస్తూ
చెయొద్దు నేను యాప్ లోనే ఉన్నాను కదా అని చెప్పకూడదు గమ్మున ఉన్న ఇప్పుడు చెప్పాను యూస్ చెయొద్దు
ఆ నా అంటే మీగంటే డైలీ
ఆ పిల్ల ఈ పిల్ల అంట అప్పుడు నువ్వు అర్థం చేసుకో అ
ఇంట్లో కూడఉండొద
ఆహా
అంటాయితే ఇంక నేను ఆ పాప మాట్లాడిన మాటలు వింటే భయపడతార ఏమో..
అట్లా కూడా మాట్లాడకూడదు నార్మల్ కాన్వర్జేషన్ పర్సనల్ వర్డ్ సమయం ఉండ కూడదు జస్ట్ నార్మల్ ఉండాలా
ఆహా
రెండు ఒకటి
ఒకటి
ఆ లేలేదు నా ననును కాదు
కాదు మీది ఏదన్న ఖాళీదు లేద అసైన్మెంట్
ఆహ అయిపోయినాయి సెవెన్ రా చేేసన్నాం కదా
మీ ఫఫ్రెండ్స్ ఎవరిది ఆయన ఉంటే తీసుకో మళ్ నేను రేపు
వాళ్ళు సెకండ్ అసైన్మెంట్ కూడా ఇచ్చేసినారు వాళ్ళకి సిస్టెక్ వాళ్ళు వాళ్ళకి సైట్ ఎక్కడ కాదు
బిల్లు వైషూ వాళ్ళు
వైశూనేె సిస్కెట్
ఇంక మిగిలినోళ్లు ఎవళ్లేరా మీ రూమొళ్లు ఓ ఆ నీ రూమ్ లో ఇంకా ఎవరు లేరా
ఆహా మాకు జానియర్స్ వై నీడ్ తో సెండ్ దట్ అద
ఉమ్
డ్రెస్ లు కొంటుందంటన అ వస్తే
ఎల్లో మాట్లాడే
తెలీ
ఆ అది అర్థం కాలేదె మా
డ్రెస్సులు కొంటదా
ఏమ బట్ బట్టలు కొనాలనే అంట బిడ్డ పాపం నాకే కచ్చ
ఏ ఇకే కసి
కడతది పాపం
స
పెడతది మళ్ళీ ఏడుస్తది అంత నువ్వే అయిపో గొట్నావ్
తిన్నారా
లేదు తినాలా ఇప్పు అప్పుడెనా రూ తినలేదు నిధనం అట్ల ఏం లె మాముల్గయితె టైమ్ ఎంత ఇప్పుడు ఈ పాటికి తినేసా కొంచ చికెన్ కి ఆ గేటు వేసారు అప్పుడు కొంచెం టై పట్టా
చికెన్ ఏ గదా
చికెన్ చ్చు ఆ చికెన్ ఏస్
బా చేస్త యా
ఆ
ఈ మధ్య బాగ్ చేస్తాండా ఆప్త
పర్లే బానే చేస్తాం బానే చేస్తది పర్లేదు బానే చేస్తుదీ ఫా ష్ స్
ముందులాగా కాకుండా ఈడ గొడిత్ ఆడ గొట్
ఆ అంటే యూట్యూబ్ మయిమే
ఆహా ఏ
రే ఒకసారి సూరి గానికి చేయి రా ఇల్లు కడతాడని అదే మన కెర్ ఆ ఆ
ఏన్నా న్నాన్
అడుగు ఓసారి తినకుంటే పెట్టమను తింటంగా లైక్ ఎ అమ్ ఎగ్జామ్స్ ఎప్పుడంట
మనకా ఏప్రిల్
ఏప్రిల్ పి
ఏప్రిల్ ఫోరో ఫైవ్ ను చ్చి మిడ్ ఉంటుంది దాన్ని బట్టి టాలెం క్యులేషన్ చేసుకో మిడ్ ఎక్స్ట నేల్యాబు అంటే ఏప్రిల్ మొత్తం ఎగ్జామ్స్ ఏ మనకి
అహ వాయమ్మ ఇవి ఇంకా రెండు మిడ్ల్లే రెండు సేమ్ములు అయిపోతే ఇంకా బా
ఆ
ఏందో తెలుస్తాది చూడు
కదా హ్ హ్ ఇంట్లో వింటేజ్లంటే ఏందో తెలుస్తాయి అంత సీన్ లో మా ఇంట్లో జాబ్ వస్తానే లో లేకపోతే లేదు నీకు తెల్లే మా ఇంట్లో వాళ్ళ గురించి నిజంగా చాలా స్టిట్ ఫస్ట్ జాబ్
చాలా మాములే ఈ సంబిచు ఇ అది అంటే చదివించినాక జాబ్ చేయనికే కదా చదివిన్
అంతే కదా మాకేం లేనేసి అంటే అమ్మాయిలు కదా ఏముంది లే త్తరు గాని అంత సీన్ లే అమ్మాయిలకే జాబ్ ఉంటేనే చేసుకుంటారు పెద్ద ప్రతి ఒక్కరు అంటే పెళ్ళి అయిన తర్వాత జాబ్ మానేయాలంటారు అదే మురిగులో నాకు అర్థం కాదు
ని యూనివర్సల్
అదేం రూల్ ఆది ఉ ఉ
హ్మ్ ఆ టది అ మాటో ఆటోమేటిక్గా భర్తని చూసుకోనికే నీకంటే ఆల్రెడీ చూసుకున్నాడ్ నువ్వు ఆల్రెడీ చూసుకున్నావు కదా అదే కదా నువ్వు చెప్పోచ్చు కదా మరి బావ్ ఏ చదువలన్న భవానీ
హు అమ్ తంతాడు చదువుకో గమ్మున మూసుకొని అంటాడు తిడతాడు చదవకపోతే లేదు ఒకసారి మొన్న గేట్ ఎగ్జామ్ రాసేదానికి తొడుకొని పోతాన్నాడు తీసుకొని ఆ
ఒయ్యమ్మా ఏం సామి ట్రైలా ఎందుక్ డబ్బుల్ బొక్కా డబ్బుకు బొక్క ఎందుకని
మా ఇంట్లో వాళ్ళు ఏపిస్తాలి ప్రతి ఎగ్జామ్ వేపిస్తాలే రానప్పుడు వచ్చినాడు కదా నేను ఆ రోజ అంతే ఎందుకు నవ్తానే ఉన్నాయి ఎగ్జామ్ లేట్ అయిపో తాం టైం అయిపోయింది ఇంండే టెన్ మినిట్స్ అ మేము ఇంకా పుత్తూరులోనే ఉన్నాం
సెంటర్యాడ పడింది
ఎస్. వి. జీ. టి పక్కనే కదా అని చెప్పి నేను బారెడీ ఎం వస్తావేపోయినా అక్కడికిపోయినాక తిట్టినాడు చూడు ఏ ఒంట్లో భయం ఉందా లేదా నీకు ఎగ్జామ్ పెట్ కొనీ నాక్ టన్షన్ వస్తుంది కనీసం చదువు వినైగ్ ద్దాం రాద్దాం అన్న కూడా లేదా అని చెప్పి వేసున్నాడు కొంచెం నన్ను
రిజల్టోచ్చాయా
అప్పుడే అట్లాస్య ఈ మంత్ ట్వంటీ
ఏమొ న నోత్తతె గడ
ఆటోలో కూడా తిడతానే ఉన్నాను నన్ను అయితే అప్పటికప్పుటికి పోవాలి కాబట్టి ఆటోకి టూ హండ్రెడ్ అంత పక్క దూరానికి ఆ ఆటోకి అది కూడా వెంటనే టెన్ మినిట్స్ లో పోవాలని చెప్తే టూ హండ్రెడ్ అడిగినాడు ఏం పర్లేదని చెప్పిచ్చ ఉన్నాడా నన్ను చూస్తానే నాకు నవ్వు వస్తా అంది ఒక పక్క ఆయన టెన్షన్ పెరిగిపోతుంది ఆనా
అయనా నీకు నవ్వు రావడం ఏంది టై మంట
ఎందుకో ఏకు టైం అయితంటే కూడా నాకు నవ్ వస్తానే ఉంది భయం వేయట్లేదు లాక్ దానికి తిడతా అన్నాడు ఎగ్జామ్ రాసొచ్చాక కొంచెమన్న దిగులు భయం ఏమైనా ఉందా ఊరికే కట్నారా ఫీజ్ అని
కొట్టాల నరకల్న నిన్ను ఆ టైమ్ నె మరి
న గుడు కోపం వస్తుందా నాకు ఆ రోజు నిరంలా పూనిందేమో అనిపించింది
మ్
ఉ ఆపిల్ ఏమైనా తిడతాంటే నవ్వుతనే ఉంటుంది, అట్లా నాకు ఆపిల్ గు నాకు ఆ పిలే గుర్తొచ్చింది ఆపిల్ ఎందుకు గుర్తొ చ్చిందో గుర్తుొచ్చి నవుతానే ఉన్నా
అదా స టైం ఎంతంది
సెవెన్ నైన్ మినిట్స్ అయింది కరెక్ట్ గా టెన్ ట్వంటీ క అట్ట ే
టెన్ ట్వంటీ క
ఆ
నీకేం కాదు అ టెన్ టూ క గడసిన
సేఫ్ సైడ్
సేఫ్ సైడ్ ఆ ఓకే ఓకే కాల్స్ రిసీవ్డ్ ఎన్ని అయినాయి నీవి థర్టీ నే అయింటాలే
అక్కడ తీసి అస్సలు టెన్ను కూడా నువ్వు చే ఆపిల్ నాలుగు సార్లు ఇప్పుడు నాలుగు సార్లు ఉంటాయి సార్ టెన్ నైన్త్ అయినా అంటే మైన్ కాలిక్యులేషన్ ఉంటుంది కదా వాళ్ళు వీళ్ళు అని చెప్పి చే ద ఉమ్
ఆస్
హలో యాడ రైల్వే స్టేషన్లో ఉన్నావా
ఆ
ట్రైన్ సౌండ్లు వస్తున్నాయే కుయ్ కుయ్ అని
ఈడ దగ్గర ఉన్న అస పక్క గోమలు నడుచనయి ఒక పక్క రైలు పోతున్నాయి అ
ఆడేప్ప
ఆ కాదు హలో హలో హలో ఓఓ సరే కడ్జేసి చేద్దున
ఆ ఓకే కట్ చేసేయి
చేయాల మళ్ళ చేయాల
ఆ నువ్వు ఫ్రీగా ఉంటే ఇప్పుడ ఏ చెయ్ నేనైతే ఫ్రీగానే ఉన్నా
నువ్వు ఫ్రీగా ఉండవ సర్లే నేను పోయి స్నానం చేయాలా మళ్ళీ స్నానం చేసిన చేస్తా ఓకేనా
కెన్
సరే
ఉమ్ బాయ్
సరే మౌనిక అయితే
ఆ సరేనా బాయ్
బాయ్